పి గుడ్ ఈవనింగ్ అండి.
ఏం చేస్తున్నారండి.
ఇప్పుడే అన్నం తిన్నానండి.
ఆహా ఏం చేశారండి మీ ఆవిడ గారు. చిక్కుడుగాయ తిన్నారా అండి.
ఎగ్ ఆమ్లెట్ వేసి ఆనియన్ కోసి దాని టైం తప్పస్.
ఎట్లేస్తారండి ఆ ఆ చెప్పండి చెప్పండి ఆ.
ఫస్ట్ ఆనియన్ కోయాలి.
ఓకే.
ఆనియన్ గోశినాక అల్లం వెల్లిపాయది కొద్దిగా వెయ్యాలే.
ఓకే.
ఇంతంతా చుట్కడంతా పసుపేయాలె.
ఓకే.
ఒక బోలంతా కారం ఏయాలె. దాంట్లో రా.
జాదా.
ఎగ్గేయాలే.
ఆహా.
మంచిగ కల్పాలె.
ఓకే.
కొద్ది గంట ఉప్పెయ్యాలే.
ఓకే ఓకే ఓకే.
మంచిగ కల్పి. గిన్నెలది ఒక రెండు స్పూను ఆయిల్ ఎసి.
ఓకే.
మంచిగా వేడిగానిచ్చి.
ఆ.
ఆమ్లెట్ వేసేయాలే వేసినాక ఒక. ఫైవ్ మనిట్ మంచిగ ఉడకనియ్యాలే.
ఆ.
తర్వాత ఏం చేయాలేమళ్ళా తిప్పాలే. తిప్పి నాక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలే.
ఓకే.
ఉంచి తర్వాత ఏం చేయాలే ఒక ప్లేట్లో రైస్ వేసుకోవాలే.
ఓకే.
గెంటెంత కూర ఏసుకోవాలే ఆమ్లెట్. ప్లేట్లా వేసుకొని మెల్లంగా ఇట్లా తీసి ఇట్లా నాలుగ మీద పడితే అబ్బా బా బా బాబా. ఏం రోటి ఏం రుటి ఉంటదండి.
మీచిష్టమా అండి చానా.
చాలా ఇష్టం అండి కమ్మగా ఉంటాదండి
ఆహాహాహాహా
ఆహాహహా అంటరు ఏముంటది ఆబ్బా సూపర్ టేస్ట్ ఉంటాయి అండి
అరే అవునా అండి
ముద్దకు ఇంత ఆమ్లెట్ వే పెట్టుకొని తినాలండి
అరే మంచిదే అండి మీకు అంత ఇష్టం అంటే ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మగారు చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి మా అమ్మమ్మ గారి ఇంటికెళ్తే పొద్దుగాల ముద్ద పప్పు పు చారు చేసారండి
ఓకే
ముద్దా పప్పుచారు చేస్తే నేనేం చేశాను మా ఆయన ఏం చేసారు చికెన్ తీస్కొచ్చారండి
ఓకే
చికెన్ తీసుకొస్తే దానికి మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేశానండి
ఓకే
దాంట్లో పసుపు ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా వేసి కొంచెం కలిపి ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్లో ఉంచానండి
హా ఓకే
ఆ తర్వాత ఒక కడాయి పెట్టి నాన్ స్టిక్ కడాయి పెట్టి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మంచిగా పీసెస్ మంచిగా డీప్ ఫ్రై చేశానండి జస్ట్ ఫ్రై స్టఫ్ స్టఫ్ ఫ్రై చేస్తారు కదండి అట్లా ఫ్రై చేశానండి అన్ని పీసెస్కి
అచ్చా పప్పుతోటి తిన్నారా అది ఎస్కొని
లేదండి లేదండి చెప్తాను వినండి కదండి అయితే అయితే అది ఫ్రై చేసిన తర్వాత
ఆ
మళ్ళీ టమాటాలు కట్ చేసానండి కొన్ని
ఓకే
ఒక ఆనియన్ కట్ చేసానండి
ఆ
ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసానండి
ఆ
అయితే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ ఆయిల్ వేడైయ్యాక
హ
ఆనియన్ వేసి ఆనియన్ వేడే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత టమాటా వేసానండి
హ
టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిర్చి వేసానండి ఆరు ఆరు కొసనండి ఆరు టమాటలు మా ఇద్దరికి సరిపడా మా నాన్నగారు పప్పుతోటి ఆ స్టఫింగ్ పీసెస్ తింటారండి మా మా డాడీ టమాటా తినరు మా ఆయనకు టమాటా ఇష్టం అండి చాలా
ఓకే
అయితే మా అమ్మగారు లేరు నా కొడుకు లేడండి మా బాబు మా పాప్ ప నేను మా ఆయన ముగ్గురేం ఉన్నాం కాబట్టి అవి టమాటాలో ఒక ఆరు కోస్ చూసానండి ఆ తర్వాత మంచిగా అది ఫ్రై అయిన తర్వాత ఆ కారం వెళ్లుల్లి పేస్ట్ మళ్ళీ ఉప్పు అదంతా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా వేసి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మంచిగా గ్యాప్ పెట్టానండి మంచిగా డీఫ్రై అయిందండి ఆ టమాటా కూడా ఆయిల్ల్లో ఆ తర్వాత అది పక్కన పెట్టేసి మళ్ళీ వేడి వేడి అన్నం చేశానండి
ఉ
అయితే ఇప్పుడు చారు ప్లస్ పప్పు ముద్దపప్పు చారు ప్లస్ టమాటా ఈ స్టఫింగ్ పీసెస్ అండి చికెన్వి ఇంకా కొంచెం అన్నం వేడి వేడిగేసి టమాటో కలిపి దాంట్లో చారు వేసి కొని పక్కన చికెన్ చుంచుకొని తింటా ఉంటే ఆహా అనాల్సిందే అండి
చుక్కలు మీ తాతమ్మ గనబడ్డదేమో కదండి
ఆ అవునండి కనిపించిందండి
ఎప్పుడైనా ఒకటి చేయండి ఏంది తెలుసాండి పచ్చిమిరపకాయ ఒక టమాటో
ఓకే
రోల్లో వేసి నురండి
ఓకే
రోల్లో మిక్సీలో కాదు రోల్లో రోల్లో రోల్లో వేసి ఏసి నూరి ఇంత అల్లం ఇంత ఎల్లిపాయ ఏసి నూరి జస్ట్ జస్ట్ మీ అన్నంకి తగబడ్డంత
ఆ
ఆయిల్ ఏసి తిని చూడండి
ఓకే
ఏమి కూరగాయలు ఏమి వస్తువులు పనికిరావు దాని ముందట
ఓకే ఓకే ఓకే ఓకే అండి
ఎందుకంటే మా అమ్మమ్మ ఇంతకు ముందు మా అమ్మమ్మ చిన్నప్పుడు బాగా తినిపించింది మాకు దాని టేస్ట్ తే వేరప్పా దాని తెస్తే ఎలా ఉంటారంటే ఆ ఇయ్యాళ రేపు ఎట్లున్నరంటే అంటే ఇవాళ రేపు ఎట్లున్నా అంటే మిక్ మిక్సీలా అయితది రెండు నిమిషాల కతం ఏస్తారు తింటారు గబాగబ కానీ దా వేరు రోల్లో ఏసీ నూరి తింటే బాబాబా బాబా ఏమన్నా టెస్ట్ ఉంటాదండి దాని కమ్మటి వాసనకి దాని నోరు రుచులకి నీళ్లు వస్తాయండి నోట్లో ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటది
ఓకే అండి ఓకే అండి పక్కా ట్రై చేస్తాండి రెసిపీ నా కూడా వినడానికి చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే అది వింటా ఉంటనే మంచిగా అనిపించిందండి ఎందుకంటే అది తాతల జమానాలా చేసేది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రెడీమెంట్ ఇప్పుడు అసలే ఏం కూడా ఆ చేతి తోటి రుబ్బు రోలు తోటి చేసే జమానా వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఏమనంటే మొత్తం ఆన్లైన్ ల జమానేందుక్ ఇంక ఇంకా కొందరైత్ తె డైరెక్ట్ గా అదే చేస్తున్నరు ఏంటి
ఏంటిది మిక్సీలోనా
అవునండి అవునండి మిక్
ఆ నే నే నేను ఒక్కటి చిన్న రోల్ తీసుకున్నాను
ఆ
ఎప్పుడైనా తినాలనిపిస్తే దంట రుమ్ముకో కుమ్ముకొని
ఆ
మంచిగ చేసుకొని నేను తింటా అండి మా ఇంట్లో ఉంది చిన్న రోలుంది అది చిన్నది కొట్టేది ఉంది మంచిగుంది ఎప్పుడైనా అనిపిస్తే డె మా ఆవిడకి చెప్తా ఇది చేసి అంటే చేసిస్తదండి చిన్నది మంచిగున్నది
ఆహా ఆ ఓకే అండి ఇక్కడ మాకు మా ఇక్కడా మా ఇక్కడ ఎట్లా అంటే మా ఇంటి దగ్గర కౌడి పీర్లు కూచోపెట్టారండి
ఆ కౌడి ప్
ఆ అయితే కోడి పీర్ల కూర్చొని ఉంటే ఆయన వచ్చాడండి ఇప్పుడు
ఉమ్
అచ్చి సుకో కతరా దాల క ఢక్కన గావు జీ రో అయితే మా ఇంటి దగ్గర కౌడి పిర్ మాయరా డిస్టర్బ నకో క
ఉమ్
లిఖా తీలేా విఖాత రగ బహ ఎ రగ బహర్ ఆ అయితే అయితే మా ఇంటి దగ్గర కౌడి పీర్లు కూర్చొని ఉంటే వాళ్ళు రేపు బండారా చేస్ స్తున్నరండి
ఉమ్
రెప్ దావత్ తిస్తున్నరు ఇంటికి కొన్ని కొన్ని డబ్బులు వేసి మనం అందరం కలిపి చేయి చేయి గలిపి పి రేపు విజయవంతం చేయాలని అందరూ ఆయనచ్చినాయన చెప్తున్నడండి
ఆహా
ఎలాగ అంటే మరీ పెద్ద సవార్లప్పుడు కూడ చేయడండి అక్కడ బాగ చేస్తాడండి ఆయన వంట గానియండి ప్రతి వాళ్ళ బిడ్డ ఏం చేస్తది అది క్యాషియర్ అండి వాళ్ళ బిడ్డ వాళ్ళ బాబు సవారి పట్టుకు కుంటడండి ఆయనేమో డప్పు కొడతడండి
ఉమ్ హు
అయితే వాళ్లూ ఇగ అట్ల చెప్పారు కాబట్టి లేదు లేదు అందరూ కలిసి చేసుకునుడే అనేసి చెప్ ప్పామండి ఇగ రేపయితే తెలుస్తదండి ఇంకా
ఏమైంది కేక్ కటింగ్ అయిందా అండి మీది
లేదండిగ వేరే దగ్గర ఎళ్ళిపోయారండి వాళ్ళు వాళ్ళమ్మమ్మోల్ళ ఇంటి కెళ్తే అటు వెళ్ళిపోయారండి
అయ్యో లేరా అండి ఎళ్ళిపోయారా
ఆ వాళ్ళు ఇక్కడ ఎందుకుని చెప్పారండి
ఉం
వాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు ఇంటికే వెళ్ళిపోయారండి
అయ్యో అటు పోయిందా ఎందుకండి అల్ల అత్తమ్మ తెస్తా అన్నది
వాళ్ళ అత్తమ్మ చెప్తది కాగాని వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కదండి
అయ్యో
అవునండి
అవునా
ఆ వాళ్ళ అత్తమ్మ రెండు చాక్లెట్ ప్యాకెట్లు కొనిచ్చేయండి ఇక చాలు అన్నది వాళ్ళమ్మ ఇప్పుడు మా అన్న గారి యాభై మూడు వేల రూపాయలు మార్నింగ్ ఆ డిశ్చార్జ్ రూపంలో వేసారండి
ఓకే
యాభై మూడు వేలు అయిన తర్వాత చూడండి ఆ తర్వాత మ లిఖాతిం లిఖో ఆ తర్వాత ఏ పకడో ఆ తర్వాత అండి ఏ పకడొ ఆ తర్వాత అండి ఇప్పుడు ఎనభై వేలు మెడిషన్ కి వేసారటండి
ఇప్పుడా
అవునండి ఆ యాభై వేలు యాభై వేలు ఆ జస్ట్ డిస్చార్జ్ కి అయిందండి ఇప్పుడు మెడిస న్ కే ఆ ఎనబై వేలాట అండి ఓన్లీ సెవెన్ డేస్ సెవెన్ డేస్ అవునవును
ఓకే ఓకే
సెవెన్ డేస్ మెడిసన్ కి
ఆహ
అవునండి అవునండి డిస్చార్జ్ అవునండి ఇంక వెళ్ళలేదంటా వెళ్ళే వరకు ఇక వచ్చే వరకు మార్నింగ్ అయితుందండి వాళ్ళకి
అవునా వచ్చే వరకు మార్నింగ్
అవునండి అవునండి
సరిగాల
అవునండి
ఉం ఇంకా వెళ్ల లేదంటే అదే ఆ టువెల్వ్ వరకు వెళ్తారు కావచ్చు అక్కడ నుంచి వెళ్తదా
అవునండి అవునండి
ఆహా అట్లానా
అవునవును
ఇంకా అండి మాట్లాడారండి మరి మీరు
నేను నిన్న మాట్లాడా అండి వాళ్ళ వైఫ్ తోటే. నిన్న మాట్లాడుతూ చెప్పారు ఇలా టెస్టింగ్లు నడుస్తున్నాయండి టెస్ట్ చేపిస్తున్నారు ఇట్లా వాటర్ తీస్తుంట్రారు, అని చెప్పరండి మరి దీని రీజన్ ఏంటి అది ఇది అని అడిగా.
ఒకే ఒకే ఒకే
మళ్ళా నెక్స్ట్ బాగంలో చెప్తాను అండి ఇది దాన్ని నేను మీకు ఓకే అండి మీతోటి మాట్లాడినందుకు నాకు కూడా ధన్యవాదాలు అండి కొత్త కొత్త విషాలు మీకు మీకు చెప్పినా